కూయ్
కొన్నార మీరు బట్టల్
హ బాగున్నాం ఏం చేస్తున్నారండి
ఏం లేదురమ్మా ఇప్పుడే తిన్నాను పిల్లలు వాళ్ళు హోం వర్క్ చేసుకుంటుండ్రు నేను తిన్నాను పిల్లలు కూడా తిన్నారు
వును
అయిపోయింది నేను తినేసా పిల్లలు కూడా తిన్నారు పప్పు అండి పప్పు వంకాయ
ఇంట్లోనేనా వంకాయ చెట్లు
ఆ ఇంట్లో పెంచుతానండి మామూలుగా ఇప్పుడు ఇంట్లో కొంచెం మాకు స్థలం ఉందండి ఇంట్లో ఆ స్థలంలో కొంచెము ఇప్పుడు బయట విత్తనాలు దొరుకుతాయి కదండి మొన్న తోటకూర విత్తనాలు తెచ్చిన తోటకూర వి ఆ తోట తోటకు ర విత్తనా జలేన అవింత వస్తాయవో లేవుో అని నాకు కొంచెం టెన్షన్ ఉండడి కాకపోతే తోతకు విత్తనాలు మంచిగా మలిసినాయి ఒకటి గ్రీన్ తోటకూర ఒకటి కొంచెం రెడ్ రెడ్ గా ఉంటుంది తోటకూర
అవునవును అవును
ఆది పెంచిన మ్మ్ తోటకూర
మీమ్ మేము కూడా ఇంట్లో ఇంట్లో పెంచుకొని వండుకుంటాము ఎందుకంటే ఇప్పుడు బయట అంత మందు తోని ఆ అవన్నీ వేసి పండితు పండించుతున్నారు కదా
మ్మ్
మ్మ్
నేను ఇంకా ఇంట్లో పూల మొక్కలు కూడా పెంచుతాండి
ఓహో ఏమ్ ఏమ్ మేం పూలు పెంచుతారు
గులాబీ పువ్వులు మ్మ్ బంతి బంతినారు ఉంటే బంతి పువ్వులు లేకుంటే ఇప్పుడు చిన్న చిన్న శంఖం పూలు ఉంటాయి కదా శంఖం పువ్లు స్వస్తి స్వస్తికి పూజలకు వనక చెటి అన్నిీ
మీది మీద స్థలం బానే ఉందా అండి ఇంట్లో
ఉన్నది ఉన్నదండి కొంచెం
ఆహా నేను ఇంకా ఇంట్లోనే పెంచుతాను అంటే ఇప్పుడు మనకి ఇంట్లో ఇంట్లో అయితే తాజాగా ఉంటాయి మంచిగా అంటే ఎప్పటిప్పుడు వండుకోవచ్చు తెంపుకొని వెంటనే టేస్ట్ కూడా బా బాగుంటుంది ఎంత బయట కన్నా ఇంట్లోనే బాగుంటుంది ఎందుకంటే మన చేతులతో పం పండించి ఉంటది కదా మన ఏమి అంట మందులు వేయ్యకుండా పెంచ ఇస్తాం కదా
ఇప్పుడు ఎంతైనా చూడండి మన ఇంట్లో పెంచుకున్న కూరగాయకున్న టేస్ట్ మనం బ బయట కొనుకుొని వండుకున్న టేస్ట్ వేరే ఉంటుంది మళ్ళీ మనం బయట తెచ్చిన కూరగాయలు ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లో పెట్టడము వాటిని వాడుకోవడం వల్ల కూడా అట్లా కూడా కొంచెం రోగాలకు హేతువు అవుతుంది
అవును ఎందుకంటే అది ఎప్పుడు కరెంట్ లోనే ఉంటున్నాయి కదా వస్తు లు అంటే అది కరెంట్ తోనే పని చేేస్తుంది కదా మిషన్
ఉ అవును
ఉ
ఇప్పుడు ఆ టమాటోాలు ఉన్నాయి ఇప్పుడు బయట కొనుక్కొచ్చాము అదే బయట పెట్టి చూడండి అది వేరే ఉంటుంది అదే ఫ్రిడ్జ్ లో పెట్టండి గట్టి పడి వాటిక అంత చెమట వచ్చి అది పండు కొని తినడం వల్ల అంత చప్ప చప్పక ఉండడం అట్లా జరుగుతుది
ఉ అవునండి
ఇంట్లో స్థలం ఉంది కాబట్టి సాధ్యమైనంత మట్టికి తోట
చాలా మంది ఈ కాలంలో ఇంట్లోనే వంట పెంచుకుంటుండ్ర చాలా మందికి ఆరోగ్యాలు కూడా ఈ కాలంలో బాగుంటలేవు కదా
అవును
ఏం చేసి
ఓకే సంగతి
ఏం లేదండి
ఇంకేందమ్మా తిన్నారా మరి
ఆ తిన్నాము అప్పుడే తిన్నాము అద్దేనే ఉన్న పిల్లలు పండుకున్నారండి
పడుకున్నారా ఇంకా మా పిల్లలు చదువుకుంటున్నారు ఎప్పుడన్నా మరి ఇప్పుడు పెద్ద పాప టెన్త్ పెద్ద పాప టెన్త్
అవునా ఎగ్జామ్స్గా వస్తున్నాయి కదా వాళ్ళకి
అవునవును అందుకే చదువుకుంటున్నారు
యూ
యూ ఇంకా మనము ఇంట్లో తులసి మొక్కలు పెంచుతా అంటే తులసి మొక్కలు పెంచితే దేవుడికి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మాల కట్టడానికి ఆ ఎవరో ఇంటికి పోవడం ఎందుకు మన ఇంట్లో మనం పెంచు కునేది కదా తులసి మొక్కలు పెంచుతాం గులాబీ మొక్కలు పెంచుతా తోటకూర మొక్కలు ఇంట్లా కొన్ని అప్పుడు సీజన్ అప్పుడు కొన్ని చిక్కుడు చెట్లు బీర చెట్లు ఊ
అంటే మనది మనం ఇంట్లోనే ఇక అనీ
ఇంట్లో ఒక పెద్ద వేప చెట్టు ఉన్నది ఇప్పుడు దాని గాలి ఆ వేపు చెట్టు మంచి పెద్దగా అయిపోయింది మా ఇంట్లో
ఆ ఇప్పుడు ఉగాది కూడా వస్తుంది
ఆ ఉగాది కూడా ఆహా హా ఇక పోతంటే ఎక్కడైనా దొరుకుతుంది అనుకోండి కానీ దాని గాలి మాత్రం యూ ఇప్పుడు మనం ఎటన్న పోయినా కూడా ఇప్పుడు అడవులలోకి పోయినా కూడా లేకుండా గార్డెన్స్ అనికూ అందులో పోతే ఎంత మంచిగా అనిపిస్తాయి చెట్ చేట్లాని చూస్తే బ ఇవన్నీ మన ఇంట్లో ఉంటే బాగుండేమో
ఎండాకాలంలో అయితే ఈ కాలంలో అయితే ఇప్పుడు న మచ్చ్యకాలంలో అయితే చెట్ల కింద ఉంటే మంచిగా ప్రశాంతంగా
ఇప్పుడు నర్సరీ పోతే ఎంత బాగా అనిపిస్తుంది ఇక అట్నుంచి రాబుద్ధి కాదు రకరకాల చెట్లను చూసి ఆ షో చెట్లను చూసి పూల చెట్లను చూసి ఉ ఇప్పుడు నర్సరీలో కూడా కొన్ని పూల మొక్కలు తెచ్చుకొని పెట్టు కుంటాం ఇంట్లో ఉ ఉ ఇప్పుడు గులాబీ రకరకాల గులాబీలు ఒక మా ఇంట్లో ఇప్పటికీ ఇప్పుడు నాలుగు రకాల గులాబీ బ్బులు పెంచినా నేను
ఉ
ఉ అన్ని కుండీలలోనే గులాబీ అయితే కు కుండీలల్లో పెంచుకుంటాం ఇక ఈ తోటకూర మొక్కలు అవి ఇ అయితేనేమో కొంచెం నేల తవ్వి అందులో చల్లడం వల్ల ఆ
ఇప్పుడు మనం కొత్తిమీర పెంచుకోవాలంటే దానాలను
హు అవును కొత్తిమీర జా ఉంచుకోవాలంటే ధనియాలను మంచిగా అట్లా ఆ చెప్పు పట్ అంటే కొత్తిమీరకు ఒక పాడు రోగం ఏముందంటే వాటిని ఒక చాటల పోసి ఒక చెప్పు పట్టి వాటిని పగల కొట్టాలి పగలగొట్టి నేల మట్టి నీలను చదును చేసుకొని దాని మీద కొంచెం వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం నేల పచ్చిగా అయిపోయిన తర్వాత త ఆ దాని మిద ధనియాలు వేసి కాసేపు అయినా తర్వాత మట్టి కప్పేసి ఉంచుతంగా అవి ఒక వారం పది రోజుకు మొలకలు ఎత్తుతాయి అవి మ్ మీ అమ్మ ఇంటి కూర అట్లనే మెంతులు కూడా కొన్ని ఉ అవి వేసుకుంటా కొంచెం కొత్తిమీర వేసుకుంటా పుదీనా పెంచుకుంటా ఇంట్లోనే
ఆ
ఊ
మనం చిన్నగా పెడితే అది మొత్తం అయిపోతది ఇగ ఒకటి వెడితే పెరడు లాగా పారుతది మ్
ఇగ మనకు సాధ్యమైనంత మట్టుకు మన చేతిలో మ్ ఇగ ఆ చెట్లను పెంచగలుగుతాన్నాయి మొత్తం మన ఇంట్ల పెంచు కోవడం ఇక పెద్దయి ఏమన్నా ఇంట్లో దొరకనివి ఇట్లా మనతోటిగా కొనుక్కో పొడమే అంతే ఇగా
అంతే మ్ ఎప్పటి నుంచి పెంచుతున్నారు మీరు ఇట్లా
ఇంకేంటి
మీరు ఇట్లా ఎప్పటి నుంచి పెంచు
నేను ప్రతి సంవత్సరం పెంచుకుంటారా ప్రతి సంవ త్సరం వేసుకుంటా ఇప్పుడు కొత్తిమీర అ వేస్తా అది అయిపోంగానే మళ్లీ ఆ నేల చదును చేయడము మెంతీ ఏస్తే ఆ నేలా చదును చేసుకోవడము కొన్ని రోజులకు ఎట్లయినా అ గరిపోయినట్టు అయితయి కదా మళ్లీ దాన్ని తీసేసి మొత్తము మళ్లీ ఇంట్లోనే నేను పడు పౌడర్ అది తయారు చేసుకుంటా అది ఎట్లా తయారు చేసుకుంటా అంటే ఇప్పుడు మనం ఒక గుంట తవ్వుకోవాలి ఇంట్ల
ఆ
కాలి ఇంట్లో టమాట కారాబ్ అయిన టమాటాలు కాని పచ్చి మి ర్చి గాని ఇప్పుడు ఏమన్నా కూరగాయలు ఉంటే ఆ అందులో వేసేసి వేసేసి వేసే సి దాని మీద మట్టి కప్పడం ఇయాలా వేయడం ఏదైనా ఖరాబ్ అయినావన్ని అందు దాని మీద మట్టికప్పడం అట్లా కొన్ని రోజుల తర్వాత అది ఒక ఎరువుగా తవ తయారయితది మనకు
ఆ
ఇగ నే దాన్ని ఏం చేస్తా వర్షాకాలంలో ఒక చంచిలో తీసుకొని భద్రపరచుకొని ఇప్పుడు మళ్లీ తర్వాత ఈ నేల చదును చేసుకున్నప్పుడు వాటి మీద కొంచెం వేసేసి ఎరువు మళ్లీ ఆ ఎరువును కూడ కొనకుండా వేసి విత్ ఈ మొక్క ఆ చెట్లకు ఉపయోగకరంగా ఉంటది అన్నట్టు
మ్ హ్
మ్
ఏం చేస్తున్నారు ఇంకా
అంత మంచిదే
మ్
మీరేం చేస్
ఏం లేదండి తిన్నాము వట్టిగానే ఉన్నాము
ఊమ్ మ్ టీవీ చూస్తలేరా కాలక్షేపానికి
అప్పుడు సీరియల్ ఇగ టైమ్ అయిపోయింది కదా
ఆ సీరియల్ చూ చూస్తారా
మీరు
ఎ ఎప్పుడన్నా వీలున్నప్పుడు చూస్తా పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా ఎగ్జామ్స్ టేం వాళ్లకి రావ టం వాళ్లు కొద్దిగా రిలీఫ్ కాంగానే వాళ్లని కొసేపు తినపెట్టడము వాళ్ల చెప్పు కొద్ది కబుర్లు అయినంకా వాళ్ల తో హోం వర్క్ అవి చేయించిన తర్వాత వాళ్లని కాసేపు చదివిపిస్తే అప్పుడుకే వాళ్లు చదువుకున్నప్పటికే న టీవీ సీరియల్ ముందు కూర్చుంటే చూ స్తే చూస్తా లేకుంటే లేదు
అదే అండి అదే మీర్ ఇంకా చూస్తారా లేద అని
ఆ
ఆ ఆ వస్తాం అండి
ఓకే ఉండనా
ఆ ఓకే అండి